ఆ
మా వోళ్ళు ఏ బిజినెస్ ఎట్టుకుందమన్నా చెడకొడుతారక్క మా ఇంట్లో అయితే
అర్ధం కాలే
మా ఇంట్ల నాకైతే కిరణంషప్ బెడితే మస్త్ అనిపిత్తది గని మా ఇంట్లో ల్ చేడగొడుతుర్రు
ఏ ఎట్లా మరి ఏం చేత్తావ్
గదే ఆలోసిత్తాన నేను బయట పోయి పని చేేద్దాం మంటేనో నాకు బయట ఊర్లలో ఉండబుద్ది కాదు నాకు
ఆ
నాకట్లా బయటూర్ల ఉండబుద్ధిగాద్ మనూర్ల ఏమైన వెట్టుకుందామంటేనేమే మా ఇంట్లోళ్ళు చేయనిత్తలేరు ఇంకోనైనా ఏదన్న అంటే మళ్ళా పని చేయట్లే పని చేయట్లే పని చేయట్లే అంటాళ్ళు
మ్
మ్ అందుకే ఒకటే ఫిక్స్ అయినా ఈ ఒక ఆగస్ట్ స్ట్ లోపు మా అన్న బర్త్డే ఉంది పుట్టినరోజు
ఒ
మ్ అప్పట్లోపు మా అన్న కడికి పోత మాఆన్నకాడికి పోయి అక్కన్నే ఏదన్న ఒకటి చూసుకుంటా దాదాపైతే
ఆ అవును చూసుకో గంతే అంటే ఇప్పుడు నువ్ ఎప్పినన్నానా
ఆ ఆ మా అన్న
అదే ఇప్పుడు నువ్ సిక్స్ మంత్స్ ట్రైనింగా అన్ జెప్పినవ్ ఆ
ఒకవేళ అది కాదు వేరే ఏవైనా ఉందంటే నార్మల్ యి ఏమైన షాప్లల్లో ఉంటాయి కదా
హా
ఆ దుకాణాలలో ఏవన్న ఉంటే మినిమం ఇరవై వేలు ఇచ్చినా చాలు మా అన్నలతో వండుకుంటా మహా అంటే ఎనిమిది వేలు రూమ్ అద్దె పోంగా
కాదు నువ్వు నువ్వు ఆ ట్రైనింగ్ తీసుకొని నల్లకు పోరా నువ్వు నీ తరువాత నేను వత్తే ఇద్దరం మంచిగా తిరగవచ్చు ఎక్కడపోయినా
ఇప్పుడు లేదు అట అక్క ట్రైనింగు ఆరు నెలం
ఛీ నువ్వు తిక్కలోడువున్నవురా నిజంగా వచ్చినప్పుడు పోతానికి ఎమన్నా అయితాందా మరి
అంటే వాళ్ళు చెప్పి ర్రు వాళ్ళు ఉన్నదంటలేరు ఆర్ నెల్లు ట్రైనింగ్ ఇత్తరనంటే ఫ్రెష్ అ ఇప్పుడు చెప్పిన గదా చ చదువుకున్నోళ్లై అయిపోయిందని
హా
ఉమ్మ్ ఐతే ఇప్పుడు మొన్న మొన్న కొత్త జాబులందరు ఇప్పుడు చానా మందొచ్చిరట మా అన్న ఒక రెండు వెట్టిచ్చిండట
ఆ
పెట్టించినందుకు మా అన్నకి యాభై వేలు వచ్చినాయి
వామ్మో
అంటే ఒక్కళ్ళు యాభై ఏలు ఇత్తరు అంటే జాబ్ పెట్టి తిల్లా రిఫర్ చేసి వాళ్ళకు కొంచెం ఆటోమేటిగ్గా కలిసి చేత్తరు కదా
ఆ అ
ఉమ్ కలిపి జేత్తే ఒక్కళికి యాబై వేలిత్తే ఇరవైఐదు వేలు ఆఫీసోళ్ళు దీసుకుంటరు ఇరవై వేలు మా అన్నది
ఆహా
అట్ల ఇప్పుడు మా అన్నోళ్ళ పేరు మీద నేను రిఫర్ అయిదంటే మా అన్నకి యాభై ఏలు
మరి మనం ఏమన్న కట్టాల మరి మనం ఏమన్న కట్టాల దానికి మనం పోవాలంటే
లే కట్టుడే అవసరం లేదు అక్క ఒకవేళ నీకు జాబ్ అన్ని చదువుకోవాలి క్వాలిఫికేషన్ ఇదన్నీ మంచిగ ఉంటానేమో త్తరు ఎమ్మటే
అ
ఇట్లు ఒకర్ని రిఫర్ చేత్తామ్ గా రిఫర్ చేసి వాళ్ళ వల్ల అట్లా జాబు పోయినామంటే పైసలు కట్టాలి
ఆహా
హ్మ్
తెలుసుకో దాని గురించి క్లారిటీ అలుసుకోని చెప్పు
హ్మ్ దాచ్చే సంవత్సరం లోపు ఉంటాయిగా సో నీయి అన్నీ కంప్లీట్ అయ్యి అడుగుతా ఒకసారి మా అన్నను సాయంత్రం ఫోన్ చేత్తాను ఇగ
ఆ హా
ఇప్పుడు లేకపోతే నాలుగంట్లకు మావోడు ఆరు గంటలకేమో వోతడు మా అన్న డ్యూటీకి
హా
హ్మ్ ఆరు గంటలలోపు అట్లా డ్యూటీకీ పోతరు కాబట్టి ఫోన్ చేత్తా ఐదు గంట్లకి అట్లా బ్లాంక్
ఆ
ఫోన్ జేసి అడుగుదాం
ఆరు గంట్లకి పోయి ఎప్పుడొత్తడు
ఆరుగంట్లది తెల్లారు మూడు నాలుగయితది
హ్మ్ సరే అడుగు హ్మ్ అన్ని క్లారిటీగా తెలుసుకో
అడుగుత గిట్లా అన్నా అక్కున్నదన్న ఒక అక్కా
ఉమ్
ఆగు ఒక సా ఇవడుగుత మొత్తం అడిగినంక అడుగుత ఇప్పుడుందన్న రిఫర్ జెత్త అది ఇది అని జెప్తా
ఆ ఆ చెప్పు ఫైనల్ ఇయరు డేటా సైన్స్ అని జెప్పు
డాటా సైన్సా
ఆ ఆ
అంటే కంప్యూటర్ సైన్సేగద నువు ఎక్కువ నేర్సుకున్నదైతే
ఉమ్ అదే దాని గురించే
ఇంగ్లీష్ మాట్లాడొచ్చాక్ క్క మీకు వాళ్ళతోని
అమ్మో మాట్ల మాట్లాడతారా మాట్లాడతా గని పర్ఫెక్ట్ గాదు గని మాట్లాడతా మాట్లాడగలుగుత
నేను గూడ మాట్లాడగళ్తా కాకపోతే అంత పర్ఫెక్ట్ కాదు
గంతే ఎవ్వరం పర్ఫెక్ట్ గాద్ మాట్లాడ్తంటే మాట్లాడతాంటే అదే వొత్తది
లేదు మా అన్న అట్ల అంటే మా అన్న అంటే సదువుకున్నడు ఒక నెల ట్రైనింగ్ పోయిండు బయటికి మో మా మాన్నెమో మంచిగ చదువుతడు
హా
ఇగ మా అన్నకి నెల రోప్ నెల లోపే అట్ల చేసిర్రు కాబట్టి స్టార్టింగ్ అయితే దాదాప్ ఇప్పు చెప్పినగా ఆర్ నెలయితే పద్దేమ్ది ఇరవై వేలిత్తరని మావోడ్ ఒక్కటే నెలనీర్సుకున్నడు కబట్టి డేట్ స్టార్టింగే మా నాన్నకు నలభైవేలు
హా ఇప్పుడు ఎన్ ఎప్ ఎన్ని రోజులు అయితుంది చేయబట్టి
ఓ సంవత్సరం దాటి సంవత్సరనికి రెండు సంవత్స్ ఆ సంవత్సరం నర దాటింది
ఆ హా
సంవత్సరం నర రొండు సంవత్స్
అరే నా న నాకు థర్టీ కేే ఒచ్చినా సాల్రా
పర్ మంత్ కా థర్టీ కె ఇత్తరక్క
చెప్పకు క అంటే చెప్పకు ఫస్ట్ శాలరీ గురించి చెప్పోద్దు మనం ఎక్కడ జాబ్లల్ల
అవును
ఆ ఆ చెప్పొద్దు మనం కాపోతే ఒ ఆ ఒక అమ్మాయి వోడి కి థర్టీ అంటే ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ జే చేసేది థర్టీ
ఆ
అయితే ఒక నాగ్గుడ తెలిసినాయన ఒకాయన ఉన్నడ్ రా అంటే రిలేటివ్స్ తరుపున మా రిలేటివ్స్ గాని ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్
ఆ
అయితే ఆ అన్నకెట్లా అంటే ఫస్ట్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జేత్తె థర్టీ ఫైవ్ థౌసండ్ ఒచ్చినయ్
ఆ
ఇ తద ఇదంత వర్క్ ఫ్రమ్ హోమ్ జేత్తే ఇదంతా గాదు అని జెప్పి పోయి ఆఫీసుకు పోతే లక్ష రూపాలిప్పుడు ఆడికి
చంమ్మ లక్ చే
లక్ష రూపాలు వాడేమంటామ్డు నిన్ నెన్ రిఫర్ జెత్తా వస్తావ అని చెప్పి అడిగిన్
మరి పోకపోయినవ్ బెటరే కదా అక్క
ఆ నక్ భయం గాదా మన రిలేటివ్స్ అంటే ఏమో గనీ ఎవడో సుట్టాల్ ఫ్రెండ్ వాళ్ళు సుట్టాలంటే ఎట్లుంటది జెప్పు
ఎవ్వలైతేందక్క జాబ్ వచ్చింది గావాలి మనకు
కానీ వాళ్ళ దగ్గర మరే ఎమ్మో శాలరీ ఫస్ట్ అడగలేదు కాపోతే వాడు ఏంటిది ఏమో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఏమో నేర్చుకోవాలంట
ఏడికి పోయిన ఇయ్యావా అక్క ఇప్పుడు దాదాపు కంపెనీ వాళ్ళ చేయాలంటే నీకు కాప్ ఖచ్చితంగా ఇంగ్లీష్ గురించే
ఆ నెర్సుకోవాలట నెర్సు కోవాలట నేర్సుకున్నంక అంటే ఇంటర్వ్యూ మంచిగా అటెండ్ కావాలట దానికి
అవును ఇంటర్వ్యూ ఉంటది మాకు దాంతోనే దెప్పగొత్తది
ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయితే అప్పుడు శాలరీ గురించి దేం చెప్ చెప్పలేగానీ ఇగా పెరుగుతాంటే పెరుగుతాంటే పెరుగుతయట ఆఫీస్ మాత్రం ఐలెట్ ఉందిరా ఫుడ్ కూడా వాళ్ళే పెడతారట
ఇప్పుడు మా నోళ్ళ ఆఫీసు ఒక పేరు ఉంటది న నన్ నన్ నందన్ ప్రూఫ్స్ అని
ఆ
దాంట్లో ఉంటది కాక వాళ్ళ తిండి మస్తుంటది ఆ రోజు పోయినా కదా నేను చూసినా
అదే ఫుడ్ కూడా అల్లనే పెడతారట నీ అవ్వ సూపర్ ఉంది
నేను ఇప్పుడే ఫ్రైడే ఆ శుక్రవారం రోజు పోయినా
ఆ
శుక్రవారం రోజు పోదమంటే వాళ్ళకు శనివారం ఆదివారం లీవ్స్ శుక్రవారం రోజుమో వాళ్లకు గిట్ల నాన్ వెజ్ గిట్ల పట్టుకోని వత్తారట మంచి చికెన్ లెగ్ పీసులు చికెన్ లాలీపాప్స్ మంచి మంచి తీసుకోచ్చి చికెనే మొత్తం
ఆ
చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ గిట్ల ఏంలేదు ఓన్లీ చికెన్ బిర్యానీ చికెన్ లాల్ పాప్స్ చికెన్ వింగ్స్ అన్ని అయ్యే
హు గట్లు ఉండాలి అవ్వ
మంచిగున్నది వాళ్ళ ఆఫీస్ కూడా
పోవాల్రా ఎల్లో ఒకటి సెట్ కా ను
ఏమన్నా తాగాలనిపిత్తే అగర్బత్తి తాగుతాడు మా అన్న కూడా
ఆహా
హు మా అన్న ఆ రోజు అంటే ఎప్పుడైనా మా అన్న నేను కలిసే తాగుతాం
ఆ
అయ్య నాకి ఇలా టైమ్ కి కరెక్ట్ ట్వెల్వ్ కి కిందికి పోయి నిమ్మా తాగి వత్తరు వాళ్ళు
ఉంటదా అట్ల కూడా
ఉ ఉంట ఏవ్వలు ఏమనరు
హ
ఒకవేళ ఫ్రేష్ జాయిన్ అయిన కిందికి పోయి నువ్వు తాగి రావచ్చు గంతే
ఆ
మళ్ళా వాళ్ళు ఆఫీసర్లు ఉంటర్ గా వాళ్ళ ఇంటిగెల్లి ఉంటారుగా గిట్లా అంటే మేనేజర్ ఓనర్ ఇట్లా
ఆ ఆ
వాళ్ళకు రో ఒక నెలకు ఒక్కలికి ఐదు పుట్లూ వత్తాయట ఒక్క నెలకు
ఓహ్ వామ్మో ఆ
ఆయనే చెప్పిండాట ఇట్లా చెప్పింది ఇట్ల ఇంగో మాకు నెలకి గిట్ల మీరు చేసే కష్టం వల్ల అయితే మా అన్నోళ్ల సపరేట్గా మా అన్నల దానికి వచ్చిండాట ఆ రోజు
ఆ
ఇక ఆఫీసు లో మొత్తం మా అన్నోళ్ళ టీం బెస్ట్ టీం.
ఊ.
బెస్ట్ డే ఇప్పుడు ఆక్ కుంటది ఒక అక్క అని. అక్కకు స్టార్టింగ్ నలభై దు ఇచ్చినట ఇప్పుడు ఆటకు ఎనభై తొంభై దాకా వత్తయట.
మో గ్రేటే ఆ.
చెప్పిడు గిట్ల మాటే గిట్లొచ్చి ఇగో నాక్ పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం అనిపియ్యదు నాకేమైనా రాస్. మీ యొక్క టీం వల్ల నాకు మస్తు ప్రాఫిట్ వస్. కొని మీరు ఉండాలి అని చెప్పి మాన్న ఇప్పుడు. హైదరాబాద్ పోవుతా అంటుండు పెద్ద పద్లవ్.
ఆ.
పోదానంటే వాళ్ళు ఉండే మేనేజర్ గిట్ల అడిగితే లేదులేదు పోవద్దు. నువ్వు ఉంటే మాక్ మంచి వస్తుంది నువ్వు గిట్ల పోతే ఎట్లా అది అని చెప్తార్ రట శ్యాల్.
మీ మీ అన్నా మా అన్నయ్య వాళ్లది.
పోనె.
ఆహా.
పూణేలో చెస్తడు హైదరాబాద్ పోతాడు అని చెప్తున్నా.
ఆహా.
అదే మా వాళ్ళు మేనేజర్ గిట్ల వాళ్ళు పోనిస్తలేరు గ నువ్వున్నప్పుడు మంచిగా ఉన్నది నువ్వు పోతే ఎట్లా అది అని చెప్తే. ఆ ప్రేయర్ వచ్చటిటా.
హ.
అంటే వాళ్ళని కూడా హైదరాలు.
ఏది లాంగ్ ఉంటదరా ఇది లాంగ్ ఉంటదా అది లాంగ్ ఉంటదా.
నాదే ఉంటది ఇప్పుడు మా అన్నల్లు ఉన్నరుగా.
ఆహా.
హు ఇప్పుడు మా అన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ నుంచి పదమూడు వందల కిలోమీటర్ ఏమో. పదముడు వందనే ఉంటాయి.
ఆహా.
ఈ తిప్పి తిప్పి కొడితే రెండు వందలు కిలోమీటర్లు కూడా ఉండదు ఈ నూటయాభై.
అంతే నేను చెప్పిందేమో నేను చెప్పందమో మన దగ్గరదే.
ఆ.
ఆ.
కాళ్లు నొస్తున్నాయి అక్క చాలా రోజులైతాంది ఫస్ట్ అ ఇట్లా తిగుతున్నాయి అసలు ఇయాల.
ఇగో నేను కూడా గావ్ పోయిన తిరుగుత అట్లే అరే నీతోన్ మాట్లాడితే. టైం ఏ తెలుస్తలేదుర అస్సలు నిజంగా.
రియల్ అక్క అసలు నాకు కూడా వినపన్నే వినపడతలే.
వామ్మో.
పది నిమిషాలు పది నిమిషాలు ఎంత గడిచి పోయిందా అసలకి గన్.
అవును నలభై నిమిషాలు ఏస్కో ఈగ.
ఎలాగో నడిచి నడిచి కాల నొస్తోంది ఇంట్లోకి వచ్చి ఫ్యాన్ వేసుకుని పడ్డ.
సరే రెస్టు తీసుకో మరి ఇక నేను కొంచెంసేపు నేను కూడా పండుకోవాలి హెడేక్ ఫుల్ వస్తాంది.
పడుకుంటావా అక్క అప్పుడే.
హెడేక్ కొత్తంధ్ర.
ఇంకొక రెండు చిట్టీలుఏద్దాం అనుకున్నా.
ఇంకొక్కరు నైట్ నైట్ ట్రై చేద్దాం నైట్ నైట్ టెన్ వరకు ఉంటా ఓకేనా.
హు ఓకే.
ఆ హెడేక్ బాగా వత్తంది పడుకోవాల్ కాసేప్
నా గూడా నిద్ర వస్తాంది పోయి అన్నోళ్ళ ఇంటికాడన్న లేకపోతే ఇడైనా పడుకుంట ఇగ
ఆ సరే బాయ్
మ్ బాయ్ అక్క
ఉమ్ ట్రై చెయ్ మీ అన్నకు అడుగు
ఆ సరే అక్కా
ఉమ్ బాయ్
ఉమ్ బాయ్